ఓ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఫైందా
ఆ వైఫై ఆఫ్ అయింది. చూసుకోలే నేను నెట్వర్క్
అదే ఏ మరింత సేబ్ బా వచ్చింది ఇప్పుడు ఎందుకు సిగ్నల్ కట్ అవుతుంది దాని నేను
టెన్ నిన్న కూడా అట్లేనే అయింది.
ఎండాలు బాగా కొడుతున్నాయా
బాగా కొట్డా కొట్డా దంచి కొడుతున్నాయి.
అసలు మస్తు దారుణంగా అబ్బో ఎండక అసలు ఎట్ వెళ్ళాలన్నా కూడా
ఇంకా నేను డ్యూటీ హోట్లే నేను బయటికి పోతలేని కాబట్టి బ్రతికిపోయినా గాని లాస్ట్ ఇయర్ డ్యూటీ వసేటప్పుడు రెండు రోజుల ఒక్కసారి కళ్ళు తిరిగి పడే దాన్ని బస్సుల
డ్యూటి లేదు ఏం లేదు ఏం సపడేక ఇంటి కాడ ఉండు.
గదే ఎండాకాలం వరకు ఏదో ఒక రీజన్ తోటి ఆగుతే బాగుండు. వర్షంలోన్ననా కష్టపడికులేన్న రావ తడుచుకుంటానన్న రాగలుగుతా గాని ఎండకు అసలు బ్రతకలేను నేను
ఈ ఎండకు మరీ ఇబ్బంది అయితది గదా
హ్మ్
ఎండ చిన్న కొట్టుూకుంటదిరా మస్తు దారుణంగా ఎండగోడతది.
దీ నమ్మా అస్సలే పాడదే ఎండ కొంచం కూడా అస్సలు తట్టుకోలేను బయట కూడా నడవలేను ఎక్కువసేపు
ఆ ఎండకు పోయిందానికన్నా ఉపాసం ఉండి. ఇంటికాన్నే ఉండేది. బెటర్ అనిపిత్తది. ఒక్కొక్కసారి
సరే ఇగా తప్పుతదా పరిస్థితిని బట్టి
పరిస్థితులను బట్టి మనం మారాలాగాని ఆ ఎండని జూస్ సుంటే ఇగ బతుకన్ గూడా బతుకమ్ కావచ్చు. అనిపిత్తది
స్టో స్టోర్స్ కి పోతే ఓకే అక్కడ ఏసీ ఉంటది. కానీ ఫీల్డ్ వర్క్ కాబట్టి ఆయన తిరుగుతనే ఉండాల ఇప్పుడు ఎండల
ఏ ఇబ్బంది రా ఎండల్ తిగడం అంతా కర్రెగా అవ్వుడు ముచ్చట పక్కన పెట్టు నాల్రోజులు ఏసీ లో కూసుంటే మళ్ళ తెల్లగైత్ తెల్లగైతం గానీ
కాలర్ మ్యాటర్ కదా హెల్త్ హెల్త్ కలర్ ముచ్చట మనకంత ప్రిఫర్ లేదులే గాని అవి ఇగ పెట్టినా నాల్రోజులు ఇంట్లున్నా తెల్లగైత
అసలు మొత్తం తలనొస్తద్ దీ బాడీ డిహైడ్రేట్ అయితది వామిటింగ్స్ మోషన్స్ ఓఓ అంత ఆగ
అస్ ఈ అయినా అప్పటితో పోలిస్తే మళ్ళీ ఇప్పుడెండలు ఇంకా ఎక్కు
అస్సల్ వి‌ తారు ఆ ఇంతకు ముందు గోదావరి కనులు ఉండేది ఇంత టెంపరేచర్ తోని ఎండ
ఇంక్ నేనింక ఏ ఇక్కడ రూములుండి చూస్తూనే కళ్ళుకి ఇట్లా నీళ్లు కారుతున్నాయి ఇంక బయటికి పోతే ఎట్లుంటది
ఎంత ఉంది అంటే ఇప్పుడు థర్టీ వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది
వామ్మో
ఇప్పుడే ఇంకా ఏప్రిల్ రానే రానే గింత ఉంది ఇగా ఇప్పుడు ఏప్రిల్ అట్లా పెట్టు ఇక మేలనైతే అబ్బా
అసలు ఇక నువ్వు బయటకే రావు ఇక నీ బట్టలు బయట పెట్టాలి గానీ అవే మండిపోతాయి కావచ్చు
బట్టలేముంది ఆమ్లెట్ ఏస్కొని తినొచ్చప్పుడు రోడ్మీద
నే నేనసలు ఇప్పటికి ట్రై చేద్దాం అనుకుంట కానీ ఈ సారి ఖచ్చితంగా ట్రై చేయాల ఒకసారి ఆమ్లెట్
మేము ఒకసారి చేస్నాం గాని అది తిప్పేయ్ అంటే కింద కాలతది మంచిగానే పైన కాలేసరికే టైం పడతది
యాన్
పర్ఫెక్ట్ గది
ఏంజేయాలంటే చాలా సేపుతోనె ఎక్కువగా కాగబెట్టాలి ఒక్కటేసారి బర్న్ అయ్యేటట్టు పెట్ టలే
అసలు నీళ్ళు ఎట్లా ఐతున్నాయ్
నీళ్లు ఇంగ మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి బతికిపోతున్నాం గానీ లేకపోతే నాక్ నాకు ఫ్రిడ్జ్ వాటర్ అలవాటై ఇప్పుడు నార్మల్ వాటర్ అట్లా సడన్ గా నోట్లో పోసుకున్నా కూడా అవి ఉడుకుతున్నాయి
ఉడుకుతాయి మరి ఈ ఎండక్ మనం ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ తాగి ఒకవేళ ఎటైన పోయినపుడు ఆ వాటర్ లేకుండా నార్మల్ వాటర్ తాగితే ఇంగ వేడి జెత్తది
అవునన్నా
ఈ ఎండాకాలం అత్తే ఇదే సావు ఏడ ఏం తింటే ఏడ వేడిజేత్తదో అనే భయానికే అస్ సలు ఏం తినలేము తాగలేము
అవును బ మే అన్నా ఒకటె ఇప్పుడు కూలర్ వివి ఏమన్నా వేసుకోవాలన్నా ఏంలేదు ఇబ్బుడు మనం ట్రై చేయాలన్నా ఇప్పుడు గ్యాస్ లో ఒకటి ఉంది గ్యాస్ లో బాధ
గ్యాస్లు దొరుకుతలేవ్ కానీ మాక్సిమం ఏం చేయాలంటే ఊర్లో కూడా దొర్కతలేవ్ ఇప్పుడు ఏ ఏం చేయాలంటే ఇప్పుడు ఎండాకాలమే కదా ఇంటి దగ్గరనే ఉంటాం కదా కొంచెం ఎర్లీగా లేచి ఇప్పుడు పొయ్యి మీద వండుకోవాలి
రూమ్స్ దగ్గర ఇబ్బంది కదా బయట అంటా
ఆ బయట ఇక్కడ ఊర్లా
హ
పొద్దున్నే లేసి ఫ సిక్స్ కట్ల వంట వేసుకుంటే పొయ్యి మీద ఈజీగా ఇప్పుడు నీకు సమ్మర్ అయితున ఇంకెట్లాగ వచ్చేది రెైన సీజన్ గ్యాస్లు దొరుకుతలేవు అప్పుడు ఇంక అసలే ఉండవు గ్యాస్లు కట్టెలు నడితేా మంట మండదు వానతుది అప్పుడు గ్యాస్ మీద వండుకోవచ్చు
నిజంగా కానీ ఊర్లు ఉంటే అది బెటర్ అయ వాళ్ళకి ఇప్పుడు గ్యాస్ లు అయిపోయినా పెద్ద ఏమనిపోయి కట్టర్ దొరికితయి చే వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ నేను అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద ఏమ అనిపేరు
ఈజీగా చేసుకోగలుగుతాం మనం కట్టెల మీద హ్మ్
ఇంక్ వదిన ఏం కర్రీ చేస్తన్నావ్
ఏం కర్రీ చేసినా అక్కడ ఇంటి దగ్గర కొంచెం ఈరోజు డాడీకి జ్వరం వచ్చిందని, చెప్పి వెళ్ళపై కారం నూరిన
అవును తిన్నావా మరి మధ్యాహ్నం
పొద్దునా నేన్ వచ్చేటప్పుడే వినేష్ వచ్చినాయో మల్లికా ఇక్కడ తిన్లేద్ ఇగా ఇక్కడ తిన్నామంటే అన్న పని పోయిండు
ఇప్పుడు ఒకదాన్వి ఉన్నావా
ఒక్కదానే ఉన్నా ఇక్కడనే ఊర్లోనే పని ఆడ రోడ్డు మీద
ఊర్లోయేన ఇప్పు లంచ్కి ఇంటికి వస్తాడా అడ్నే తింటాడా
ఆ ఆడ్నే తింటా అని అన్నాడు ఈడికొచ్చినా కూడా ఇప్పుడు ఆయన తినడు ఈ కూర పెరుగు తెచ్చుకోమ్మన్నాళ అది ఏమంటారు ఉల్లిగడ్డను మామిడికాయ్
గడ్డమామిడికాయా అప్పు
ఆ మామిడికాయ్ కూరే తినను నేన్ అసలు అది కొ కొంతమంది పప్పులు ఇస్తారు. మామి కాయ పలిహర మాత్ చిత్రమే బాగుంటది
సేమ్ నేను కూడా లాక్డౌన్ మామిడికి ఎప్పుడు కూర చేసినా నేనే చేసినా మళ్ళీ తర్వాత ను్ పెళ్లి ముందు ఒకసారి చేసినా మా అక్క వాళ్ళ వీట్ల వస్తే
అంట మడిక అతు న ఎన్ని ఇష్టం బాగుండ
నేను మామిడికాయతో తినేదంటే మామిడికాయ నార్మల్గా తింటాను జ్యూస్ మామిడికాయ పులిహోర అంతే ఇక
కానీ మాోడికాయ పులిహోర బాగుంటది టేస్ట్
అవును
అంచి ూంటాయి మామిడిక కర్రీ కూడా ఎట్లా ఉండాలంటే కొంచెం దాన్ని బాగా తురిమి పప్పు లేసి వండుకోవాలి
అసలు ఇ ఫ్రూట్స్ అనేటి కరీస్ లాగా చేస్తా నాక అస్సలు తిని అనిపించదు
ఏ ఉద
ఈ బనానా కర్యానీ అవ్వని బనానా చిప్స్ కూడా తిన్నాను నేను
బననా చిప్స్ ఏనావా
తిన మాకు ఇష్టం ఉండదు ఎక్కువ ఈ సప్ప సప్పగా కనిపిస్తే అంత
అది చేసేదాన్ని బట్టు ఉంటాయి బనానా చిప్స్ మనం ఇంట్లో వేసుకుంటే మస్తుంటాయి
ఇంట్లో ఎప్పుడు చేయలేదులే కాని తెద్దాం మొన్న మార్కెట్కి పోయినప్పుడు తెద్దాం అనుకున్నా కానీ అప్పుడ న హోలీ ముందు రోజే బయటికి మార్కెట్ ఉండే ఎట్లాగా రేపు పోతా కదా పోయి వచ్చినాక మళ్ళీ వీక్లీ టూ టైమ్స్ పడుతుంది మార్కెట్ ఇటు
ఎక్కడా మీరు ఉండేది
నేమ వడ్ సైడ్ చంద్రనగర్ సైడ్
చిందనదుసింద మీ సైడ్ చీరలు అన్ని చీపు వస్తాయినా
ఏమన్నా ఇక్కడ అంత చీట్లు ఏమంట ఇక్కడన్నా ఎక్కువంటేయిట్లు
అ ఈ సైడు
చందనగర్ లో ఉండది కెపిహెచ్పి లో ఉంటది
ఏమి హస్పిట కాదు మీ దగ్గరనే ఉంటది హోల్సేల్ షాప్స్ ఉంటాయి చీపు వస్తాయి
ఇక్కడంతా హోల్సేల్ అంత ఐడియాాల అ మాగ ఓన్లీ సౌత్ ఇండియా కేఎల్ఎం చెన్నై షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్ బస్
వాటి అన్నిట్లా పోయిందానికంటే ఈ బుడ్డ బుడ్డ షాపులలో బుడ్డ బుడ్డ షాపులలో పోతేనే మంచి ఉంటాయి చీరలు
మంచి ఉంటాయి కాని అన్నా అందులో వాళ్ళు తెలుసు కాబట్టి డిస్కౌంట్ ఇస్తారని అలాగే తీసుకోవతుదు ఎక్కువ
ఆ అంతేలే గాని నార్మల్గా మాట అందరుూ ఏమనుకుంటారంటే ఏదో ఇప్పుడు ఒక చీరకు మూడు వేలు నాలుగు పెడినే చీరలు బాగుంటాయి అనుకుంటారు కాగాని రెండు వందల చీరలు కూడా కట్టుకుంటే మస్తు ఉంటాయి కొన్ని
అవునా అంతే ఇప్పుడు అటు సైడ్ చిన్న షాపులలోనే బాగుంటాయి నాకు కూడా ని నేను అసలు ఫస్ట్ థింగ్ నేను షాపింగ్ే ఒక్కదని ఉంటే
చిన్న చిన్న షాప్ లలనే తీసుకోవాలి బాగుంంది కాస్ట్ మ్యాటర్ కాదు అది చీర మంచి ఉన్నదా మనం ఈసుకుంటే మనకు బాగుంటది అంతే
అవును
ఇప్పుడు రెండు వేలు మూడు వేలు నేను అన్నా మానేజ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పెట్టదు అనవసరంగా ఉన్ నువవు అనవసరంగా ఇగ పోనీలే పోనీలే అని అన్నాడుగాని అదే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నా కట్టుకుంటే మంచిగా ఉండాలి చీరగా అంతే ఇంత హెవీ ఉండాలే అట్లా అని ఏం లేదు అంత హెవీ ఉండేవి కూడా లో కాస్ట్ లో వస్తాయి
అవును వస్తాయి ఇప్పుడు ఎందుకు మగ్గం వరకు కూడా తక్కువ రేట్ లో కూడా వస్తున్నాయి ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ సపరేట్ గా మగ్గం వరకు మ్ముతూరుగా తక్కువ పరేట్ని దాన్ని మనం పోయి స్ట్రెచంగ్ చేయిు ఉంటే అయిపోతది ఐద ఆరు వందలాల్ల అయ్యే పోతది చేయ్
ఇగ అయ్యేపోతది అంత పైసలు ఎక్కువ పెడితేనే మంచిగా ఉంటాయి అని పిచ్చోళు అదే రెండు మూడు వేలు పెట్ట రెండు వేలు పెట్ట చీర కొనేవదులు అదే రెండు వేలకు రెండు మూడు చీరలు కొనొచ్చు
అవునువదిన్నా మళ్ళ చేస్తా వద్నా
ఆ సరేరా ఉహ్